టీ ఒక్కొక్ష లిఫ్ట్ ట్టయితులేదనే ఓహో
రై లేదు అప్పుడే నెన్ కాల్ చేసి కట్ చేసి ఆ నువ్వు చేసినావు కదా ఒక్కొసారి లిఫ్ట్ అవుతలే
ఆ ఇక్కడ పెట్టు ఇ అదేంది చీ మొత్తం ఇడా కూసోని మట్ట అంతా గిన్నెల వసుకొని వచ్చి నా మీద వస్తాండు
నాడ్నే ఇధారు పిల్లలు మా చెల్లకి ఇంకా సుక్కాలు ఉంటాయి ఇప్పుడు ఏరుళు కనుపండి
ఆ ఫట్వని కొడతాంది చిన్నవకి సారి అయింధి అయతధి అమ్మ మాలా
ఓ పోరి అగావే ని ఓ అది ఇష్టం వచ్చినడు తిరుగుతంది దాన్ని బిడ్డలని అట్లా దిట్టలు మా అమ్మ తిగుతుంది అట్ని మామ్మల్ని అందుకే మా అమ్మ బుద్ధి దానికి వచ్చింది నాకు దిట్ట బుద్ది కాదు నాకు కొడుకున్నా
నేను మా పాపాని ఇది అనీ కూడా అనను ఇటురావే అని కూడా అనా
మ్ నేను అంటా నా కొడుకును రా రా ఇట్ రా రా అని అంటగాని బూతు లేవ్ అన కోపం వచ్చినప్పుడు ఇప్పుడు ఏంత
నేను ఏమన్నా నా కొడుకుమీద కోపం వస్తే నీ పోరనుకున్నా వారత్ అంట గంతే
మ్ అంతే మా ఆయన గూడ ఏమనడు మా ఆయన తిడతడు నాకు కొడుకు గాని నేను తిట్టా
ఉహు
అది మీ ఆయన మీ మీ పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తాడానే పొద్దుగాల లేస్త పనికి పోతడు సాయంత్రం వచ్చి అలలిసిపోతడా
ఏ ఎందుకు పదిహెడు దాకా పనికి పోడు నా కొడుకు బాగ ఆడుకుంటాడు నా పాప కొంచెం దగ్గరి పోరి భయపడతదా అంటే దేబ్బ ఫస్ట్ నుంచే లేదు డాడి అంటే ఇష్టమే అంటది గాని ఎడిస్తే బెదిరిస్తాడన్నట్టు తు మ్ ఇగా వీళ్ళు వీళ్ళు అల్లరి అంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఆ ఆమెకు తొందర ఒస్తది బాగా తొందర ఒస్తది ఆమె లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ మొత్తం లెఫ్ట్ హ్యాండే
ఇట్ రాయాలా రైట్
రైట్ కాదు లెఫ్ట్ రైట్ తోటి రాస్తది లెఫ్ట్ తోటి రాస్తది ఆ చిన్ను ఇగో లెఫ్ట్ ఆ ఏంటిదె
సప్లైయి
ఓ అవేప్ ఇప్పుడో పోయిన సంబర్లో నేర్చుకున్నది అవన్నీ అప్పుడు కాదు
ఎవరు నువ్వు నేర్పినవా
ఆ నేనే నేర్పిన
ఆల్ఫాబెట్స్ వన్ టూ లన్నీ నేర్పిన్ దా అది
ఆ పుస్కస్ ఏంది బిగ్ ఏబిసీలు నేను నేర్పిన వన్ టూ లు గిట్లా ఏం నేర్పియ్యలే స్కూల్ లోనే నేర్చుకున్నది వాళ్ళు లు ఎంత ఇప్పుడు ఫార్టీ వరకు రాస్తాంది ఎన్ని రెండునెల్లే పోయింది ఆమె బడికి
బైబిల్ ఇద్దరలో నేర్చకుందానే
ఆ నేను ఇంటికాడ కూడా రాపిత్తనే కొంచెం ఇంటికాడ టెన్ వరకు రాపిచ్చిన
జ రా ఏం నేర్పియ్యబుద్ది అయితది పిల్లగాళ్ళు ఉన్నప్పుడు కెంగొసహ
ఆ ఒక కాడ బా ఒక కడ ఎట్లా కూసుంటారు. ఫస్ట్ లో నాకు గోరంగా బాఅనిపించది బడికి పంపించుడేమో కాని ఒక్క కాడ ఎట్లా కూసుంటాందో లేదండి ఏందో ఆమె మధ్యాహ్నం నిద్ర పోయేది. మరి స్కూల్ లో నిద్ర పోత తందో ఏమో అనుకున్నా అది ఆ
నేను కూడా నా స్కూల్లో కొడుకుని మాత్రము కలిచి పెట్టినప్పుడుయితే ఘోరంగా ఏడ్చిన
హ్మ్
గోరంగా ఏడ్చిన నేనైతే
చిన్ను అ ఆహా డాడీ స్ప్రైట్ పాటుకోస్తునాడు పో పోరా బాయ్ తగనూ బయట కుసున్న ఇగో వొరుడు వొర్తాండు ఇంక అ మధ్యాహ్నం అన్నం తిన్నవానే
తిన్న ఇంతకు ముందుకే తిన్ననే ఇంతకు ముందుకే
ఆహా మీ బాబుకి తినిపించినవానే మరి
వానికి అన్నం తిన్ తినిపియ్యలేదేం లేదు దాంట్లో పాలు తాగిండు చిప్స్ బిస్కెట్ ప్యాకెట్ రెండు తిన్నడు చిప్స్ ఇవి సగం తిన్నాడు. మూన్ దాల్ సగం తిన్నాడు కొన్ని పాలు తాగి పండుకున్నాడు ఇప్పుడు ఓ అల్ యాపిల్ కట్ జేసి పెట్టిన లేేసినంక తినిపిద్దామని
ఆపిల్ ఎందుకు కట్ చెస్ వే నల్ల వడదా
ఆహా క్యాప్ పెట్ అ బాక్స్లో పెట్టిన
ఆ హ
గాలి తాకితనే నల్లబడతది అది మా ఇంట్లో ఘోరంగా బొద్దింకలు ఉన్నాయే ఉ మా ఇంట్లో ఘోరంగా బొద్దింకలేనే ఏం చేయాలో అర్థమైత లేదు అసలు
ఏమైందే
మా ఇంట్లో ఏం చేయాలో అర్ధం అయితలేదు లే
వాళ్ళ నానమ్మను కోసి ఇయ్యమను చెప్పే పని కాడ స్ప్రైట్ పోత్తాలు ఈ సూతారు పని కాడ పోయినా
అ
రైల్
పోతరు తెలుసు వే
మీ కాడ వ
ఆ చెప్పు వినవాడ్తా ఆ అత్తా మామ తోటి ఉండడం ఒక లొల్లే ఎప్పుడు హలో
ఏమంటాంది చెప్పు ప్పే
ఆ అత్తమామ తోటి ఉండడం ఒక లొల్లి హలో ఇన బడతలేదా
వినపడతాంది చెప్పవే
అత్తమావ తోటి ఉండడం నాకు విన పడతాందే
నా కూడా ఇనాపడతాంది నువు చెప్పే ఇగా
అత్త మామ తోటి ఉండం ఎప్పుడూ కొళ్ళొల్లి అంటానా వాళ్ళతోని దూరంగుంటేనే ప్రశాంతంగా ఉంటవ్ ఎప్పుడు దొంగతనం దొంగతనంగా చేసుకోవాలి వాళ్ళు లేనప్పుడు ఏదైనా చేసుకోవాలి అంత
అవునే ఆ
పిచ్చి లేస్తది అసలు ఏమన్నా తిందామన్నా తృప్తిగా దిన బ్ దివర్
ఆ అట్ ట్లనే ఉన్నది ఇప్పుడు పరిస్థితి
ఎంత వేరు నుకున్నా కూడా దొంగతనం దొంగతనంగా తెచ్చుకొని తిన్నా అన్నట్టుంటది ఇంక మన మొగుళ్ళు ఇంక మన మొగుళ్ ళు వాళ్ళు జూసి ఆయితదేరు ఏమనుకుంటురో
ఆ సేమ్ ఇప్పుడు మా పరిస్ధితి గరేసి సిచువేషన్ మాది అయితే
వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అనిపిత్తది కద నే సేమ్ మనం ఎట్లా ఆలోచిస్తామో వాళ్ళు కూడా అంట లేకుంటైపో ఉమ్ మేము కూడా అడ్జస్ట్ అని వాళ్ళగ్గూడా అనిపిత్తది
వాళ్ళు చెట్ మనం భయపడతానమో మనం చెటు వాళ్ళేం భయపడుత్లే
ఊ మనకు ఇక కలుసు ఆ మనకు అనిపించినట్
నాకు మా అత్త వచ్చి నీళ్ళ దాటింది మావి బీర్వలనము ఆ దొంగ మేము వారం వారం చికెన్ తెచ్చుకుంటాం చికెన్ తెచ్చుకుంటా పూరీలు చేసుకుంటాం బాగరా వేసుకొని తినటం వాళ్ళు వచ్చిన కడ నుంచి అసలు మాకు ఏం దొరుకుత లేదు తేవాల వద్దా అని అన్నట్టే ఉంటారు
తెచ్చినవని మోత ఇద్దరు ఎట్లు ఉంటా నలుగురు ఎట్లుంటది ఇద్దరికి ఎంత పడుతుది నలుగురికి ఎంత తే మ్మ్ మ్మ్
నేను అర కిల దేవుడు కీలదేత్తడు కిలదేత్తలో నేను హాఫ్ కేజీ ఫ్రై చేసుకూడదని మా అయ్యనకూ హాఫ్ కేజీ కర్రీ ఉండదన్ని
ఆహా మేము ఎప్పుడు సూప్ అనే ఫ్రై లేదు ఎట్లా ఎప్పుడు ఫోర్ కదా
మ్మ్
ఆ సింగిల్ ఫ్యామిలీ అయితే ఏదైనా కాని మంచి ఉంటది
గ జీని పొద్దుగాల ఒకటి సాయంత్రంలో రోజుకు వెళ్ళొచ్చిన కాంచెల్లి మాయ
ఆ
యే ఆ నేను కూడా బా ఓ అవి కొనిచ్చేది బా చికెన్ బర్గర్ చికెన్ తోని చేత్తరు అలా అన్ని తెచ్చుకునేటోళ్ళం తినేటోళ్ళం అని ఇగసలే లే ఎన్ని అసలు గ్రేట్ ఎన్ని నౌ
మీకెన్ని కాల్స్ ఉన్నదే
మేదారు ఉన్నాయి మీ ఎన్నున్నయి హలో
పా నేనొత్తను నువ్ పోసుకోపో
ఏమైందే ఆ
ఒక్క ఫైవ్ మినిట్స్ చూపి ఆపిద్దామే ఈ కాల్ కట్ అయినంక
ఆ నేను చెత్తామళ్ళ తరువాతకి నువ్ మెసేజ్ చెయ్
ఆ సరే ఆ చేసేవ్ గానీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇద్దామా చిన్ని నేను అత్తాన్నా అక్కడనే ఉండే